ఊ నాకెందుక్ అన్పిచినాడంటే వాడు ఈ ఇరవై నాలుగు, ఇరవై ఐదు ఏజ్లో నే ల లు ఆరు నెల్లో సంపాదించి. అయితే వాడు పోను పోను పో రాజకీయలకి ఖచ్చితంగా చూత్తారు రాజకీయ వాడు వాడు ఎదిగాడని మనం కోడుకు గ్రికు సంపాయిచచ్చు ఉ
రిసన్
అందుకని మొన్న వదులుకోలేను
ఆ పిల్లోడు మంచిగా స్టాండ్ తీసుకుంటాడు నాకు అర్థమైంది ఈ పిల్ల విషయంలో
మ్మ్
అంటే ఇప్పుడు ఒకవేళ ఎంత దూరమైన పోగల్త ఒక మనిషిని నమ్మితే
వ వాడు, ఆమెతొ ఖచ్చితంగా పోతాడు అంటే మే ఏమన్న అలాంట్ ఆ పక్కా అలా ఎఫర్ట్స్ ఉన్నాయ్ అనుకో మన తిరిగి మనక్ చేయాలన్పిస్తద్
అది కరెక్టే తెలుసా ఒకసారీ ఎప్పుడో మా ఊరికే వచ్చి అంటే యశ్వంత్ మా అన్న వాళ్ళు ఎవరో బంధువులు ఏందీ ఇప్పు ఎవరితో మాట్లాడుతున్నవ్ కొట్టడానికి ట్రై చేశారు అప్పుడు ఈ పిల్ల అడ్డుకుంది ఎందుకు కొడతావు నే నీకె నే నేన్ పిలిస్తే వచ్చినాడు యశ్వంత్ అని ఆ పిల్ల చెప్పింది వాళ్ళకి అంత ధైర్యంగ అమ్మాయి ఎవరు చెప్తారు చెప్పు హలో హలో